హలో ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
చెస్తున్నారు
ఏం లేదండి అలా ఆ చల్లగాలి కూర్చొని ఉన్న మీరు అండి
ఆ నేను వాషింగ్ మిషిన్ కి బట్టలేసానండి ఇంకా అయిపోతే ఆరేయాలి ఇంకా మ్ ఏమంటి వాషింగ్ మిషన్స్ ఇంకా డిష్ వాషర్స్ ఇట్లాంటివి అంత వచ్చి వ్యాక్యూమ్ క్లీనర్స్ ఇలాంటివి అంత వచ్చి పని తగ్గిస్తున్నాయ్ ఎట్ ద సేమ్ టైమ్ లేజీ కూడా అయిపోతున్నాం అసలు
మీకు మంచిదే గదండి తగ్గినట్టే కద
ఆ అదైతే ఫ్యాక్ట్
ఉమ్మ్ మీరు కూడా ఇప్పుడు సేమ్ ఇక్వల్ ఆ అవునండి లైక్ ఈక్వల్ గా అందరికి ఈక్వల్ గా వస్తుంద అండి మగవాలకే ఆ వర్క్ అండి లైక్ మగవాళ్ళు కూడా ఇప్పుడు వర్క్ చేస్తుంటారు ఇప్పుడు లైక్ డిష్వాషర్లకి ఎస్తారు లైక్ ఈ ఈక్వల్ ఈక్వాలిటీ అయిపోయిందండి
హ అండి
లైక్ మీకు ఏమన్నా వాషింగ్ మిషిన్స్ కంపెనీస్ ఏమైన్నా తెలుసా అండి
హ సాంసంగ్ తెలుసు ఎల్ జి తెలుసు ఆ వేర్ ఫుల్ ఉందో లేదా తెలీదు బట్ ఫ్రిడ్జ్ అయితే ఉంది
ఉందండి వాళ్ళ వాల్ ఫూల్
అది కూడా ఉంది
వల్ పూల్ అంటారు పాలు కూడా ఉంది
ఏదో లేండి కొంచెం ప్రొనౌన్సియేషన్ అలా ఇలా పోతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి
ఆ ఇంకా అండి ఇంకా ఏమన్నా తెలుసాండి
ఆ ఇంకా ఏం తెలియదుండి నా అంటే మమ్మలు ప్రోడక్ట్స్ ఎక్కువ ఏది ఇస్తూంటారం అడి అంటే ఏ కంపెనీ క సంబంధించి పర్సనల్ గా మీక ఏమన్నా రెఫరెన్స్ ఉందా
పర్సనల్ గా అంటే ఇప్పుడు ఒో కంపెనీ ఒక లాగ్ తయారు చేస్తుందండి లైక్ ఇప్పు ఆ లైక్ ఎట్లా చెప్పాలంటే మీక ఒక పూర్ ఫ్యామిలీ ఉంది పూర్ ఫ్యామిలీకి ఒక మంచి కంపెనీ ఉంటది
ఉ ఆ అవును వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసి కాస్ట్ తక్కువ ఉండి ఫీచర్స్ ఎక్
ఆ లైక్ ఫ్యూచర్స్ ఎక్కువ ఉండి వర్కు కొద్దిగా తక్కువ చేసా అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆ స్పీడ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కేజెస్ ఉంటాయి
హ
అట్లా ఉంటాయండి ఒకటని చెప్పలేము అన్ని కంపెనీస్ లైక్ మా ఇంట్లో యూస్ చేసేది అయితే ఐబిఎఫ్ అని
ఓకే
ఆ లైక్ ఐపీఎఫ్ అని అది యూజ చేస్తామండి
ఆ మా ఇంట్లో అయితే టీవీ అట్లా అంతా ఉంటది కదా టీవీ ఫ్రిడ్జ్ అందరు మాక్సీ మా మా డాడీ మా మమ్మీ వాళ్ళైతే ఎల్జీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి
మా ఇంట్లో కూడా ఎల్జీ ఇది ఉందండి వాది ఫ్రిస్టు ఉందా అండి
ఆ మా ఇంట్లో కూడా అంతే అండి ఎల్జీ ఫ్రిడ్జ్ ఉంది అది ఎందుకు మరి ఎక్కువ ట్రస్ట్ చేస్త చేస్తారనమాట దాన్ని పర్సనల్గా
లైక్ మీకు ఏమైనా పర్సనల్ అంటే ఏమైనా ఉన్నాయాడి కంపెనీస్ ఏమ
నాకైతే పర్సన్ కంపెనీస్ అని కాదు కానీ నాకు డబల్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్
మీకు ఇంకోకటి తెలుసా అండి మీకు ఇంకోకటి తెలుసా యాక్చువల్ గా ఫోర్ డోర్స్ న్నా ఫ్రిడ్జ్
అదే అదే నేను చెప్తున్నా కదా నాకు పెద్దగా ఫ్రిడ్జ్ ఉండేదంటే ఇష్టం అనమాట అది తెల్సా ఇంకా అలెక్సా దాన్ని హ్యాండిల్ చేస్తారండి అలెక్సా ఓపెన్ డోర్ అంటే అలా కూడా
అవునండి అవి కూడా యాక్చువల్ గా ఏ ఐ గా లేకపోతే రిమోట్ క కంట్రోల్ గా అయిపోయినాయండి లైక్ మనకి ఒక యాప్ ఉంటది యాప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చండి మానిటర్ అసలు ఎంత అసలు ఎంత టెంపరేచర్ పెట్ట అలా ఇవి మానిటర్ చేయొచ్చండి లైక్ ఇంకోటి సామ్సంగ్ లో ఒకటి ఉంది మామూలుగా మనం వాషింగ్ మిషిన్ కి బట్టలు వేసిన్టామ్ కద లైక్ ఇంకా యాడ్ చేసుకోవాలంటే బయట నుంచి ఒక స్పెసిఫిక్ డోర్ అనేది ఉంటది ఆ డోర్ ఓపెన్ చేసి మనం బట్టలు కూడా వేయొచ్చండి ర ఇంగ్లో
వావ్ అంటే అది అట్లా ఓపెన్ చేసిే స్టాప్ అయిపోయేది అలా ఏమి ఉండదా
ఆ స్టాప్ అవుతుందండి మనం కాకపోతే డోర్ ఓపెన్ చేసి ఆ వేసుకోవచ్చ అండి లైక్ మిడిల్ లో కూడా వేసుకోవచ్చు మనం ఏదైనా మర్చిపోయి ఉంటాము.
అది అన్ని అన్ని దానికి కూడా ఉంది కదండి అట్లా ఆప్షను లైక్ పాస్ చేసి
పాస్ చేసుకుంటే డోర్ ఓపెన్ అవ్వదండి అసలు
మనమే తీస్తాం ఆహా ఇప్పుడు మనము నేను పాస్ చేస్తున్నాను అనుకో ఇప్పుడు మిషన్ కి స్టాప్ అయితే నేను మీకు డోర్ ఓపెన్ చేసి వేస్తా
డోర్ ఓపెన్ కాదు అండి డోర్ ఓపెన్ కాదు యాక్చువల్ గా లైక్ ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్స్
ఆహా మాది ఫ్రంట్ లోడ్ కాదండి అప్ లోడ్ పైన వస్తుంది కదా ఆ సారి హఫలోడ్ అంటున్నా నేను అదే అదే ఇట్స్ మై మిస్టేక్ అవును కింద నుంచి అదే మిడిల్ నుంచి చేసే దాన్ని ఫ్రంట్ లోడ్ అంటారు అవి అంటే మీరు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు ఫ్రంట్ లోడ్ లేకపోతే టాప్
ఫ్రంట్ లోడ్ అయితే డ్రై అంటే ఆటోమేటిక్ ఇ లిక్విడ్ ఒకటి వేసేసి బట్టలు బయటకి ఇచ్చేస్తుందిండి మనం డైరెక్ట్గా పోయి ఆ తరువాత ఆరెసుకోవచ్చు
సేమ్ ఇది కూడా ఉంటంది కదా టాప్ లోడ్ కూడా అదే ఉంటంది కదండి ఆప్షన్ అది దానికి కూడా బట్ కానీ డిపెండ్స్ ఆన్ ఏమంటారు సి కరెంట్ వచ్చే ఫ్లోను బట్టి దాని ఏరియాస్
లైక్ ఫైవ్ స్టార్ ఉన్నావయితే ఫైవ్ స్టార్ అని ఒకటి ఉంటదండి ఫైవ్ స్టార్ ఇస్తారు ఉండవి అయితే కరెంట్ కాలవు లైక్ త్రీ స్టారు టూ స్టారు ఇవన్నీ ఉన్నాయంటే ఎక్కువ కరెంట్ కాల్తుందండి
ఓకే ఓక్
ఆ అది స్పెసిఫికేషన్స్ ఇప్పుడు స్పెసిఫికేషన్స్ చూసి కూడా తీసుకోవాలండీ ఏదైనా లైక్ ఫ్రిడ్జ్ కానీ టీవీ కూడా ఏదైనా మనకి కరెంట్ తక్కువ తక్కువ కాలాలంటే మనం ఫైవ్ స్టార్ ఉన్న తీసుకోవడం బెటర్ అండి
ఓకే అప్పుడు కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయంండి అవి
కాస్ట్ ఉంటాయిండి బట్ మనకి లైఫ్ లాంగ్ యూస్ చేస్తాం కదా దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాల ఇప్పుడు టెంపరరీగా తీసుకునే దానికి మనం తీసుకొని కరెంట్ బిల్ ఎక్కువ కట్టి ఆ ఉమ్ మనం ఏమైనా ఇప్పుడు తక్ తక్కువ కాస్ట్ ఉన్న తీసుకుంటే త త్వరగా రిపేర్స్ వస్తాయి
అవున అవును అది కూడా ఫ్యాక్టేనండి బట్ మనము చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమీ ఆలోచిస్తారంటే అంత డబ్బులు పెట్టే బదులు ఏదో చి తీసుకుందాండి ప్రస్తుతానికి అన్నట్టు చూస్తార అనమాట
అవునండి వాళ్ళకి అంటే అంటే ముందు చూపు చూపు అనేది ఉండదండి ఫ్యూచర్ ఫ్యూచర్ యక్క చూసుకోరండి ఆ
థింగ్ ప్రస్తుతానికి ఏదో ఒకటి సరే లేదు సరే సరి పెట్టుకుందా అన్నట్టు థింగ్ చేస్తారు అన్నమాట
అవునండి అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఎవరు ఎలా ఉంటారో చెప్పలేమండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఒకలా ఉంటా అవునండి అవునండి దాన్ని కూడా కన్సిడర్ చేయాలా దాన్ని కూడా కన్సిడర్ చేసి కం చేస్తాయి కాకపోతే మనం దాని చూసుకుంటే లైక్ లైఫ్ లాంగ్ మనము కరెంట్ బిల్ కడుతా ఉండల్లా దానికన్నా ఇది ఎక్కువ లాస్ అవుతుంది అవునుదండి మ మంచి అంట వన్స్ ఒకసారి తీసుకున్నాంంటే మనకు కరెంట్ బిల్లు తక్కువ కల్తు ఉంది లైక్ ఫ్యూచర్ కూడా ఉంటుందండి మ ఏదైనా సర్వీసెస్ కూడా
మేబీ అలా తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ కూడా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ప్రొడక్ట్ అలా దాని తగ్గ
ఆ ప్రాఫిట్ చూసుకుంటారు ఏదైనా కంపెనీ అంటే ప్రాఫిట్స్ ఎక్కువ చూసుకుంటది
అప్పుడు మన బడ్జెట్ క తగ్గట్టు నానో కార్ ఇంట్రడ్యూస్
ఆ అది అది బెటర్ అండి అది బెటర్ ఎందుకంటే అది ఒక అందరినీ బేస్ చేసు కొని బాగా రిలీజ్ చేస్తున్నారు లైక్ ఆటో ఇంజన్ ఏసి ఆటో ఇంజన్ ఏసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్ ఇచ్చి అలా చేయడం చాలా గొప్ప గొప్ప విషయం
అవునండి కనిపట్టే అప్పుడు ఎవరూ దాన్ని ఎంకరేజ్ చేయలేదు దాని వల్ల అది ఫ్లాప్ అయింది బట్ అది
లైక్ ఎక్స్పెన్సివ్ కార్స్ లోగాని ఉన్నాయండి లైక్ ఏదంటే బిఎండబ్ల్యూ ఎక్స్ సెవెన్ అని ఒక కార్ ఉంది అది సిక్స్టీ టూ కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుందిండి సిక్స్టీ టూ కిలోమీటర్స్ అంటే ఫోర్ టైమ్స్ గ్రేట్ నార్మల్ కార్ అండి
అదే కదా
ఎందుకంటే కాస్ట్ కు అవునండి కాస్ట్ టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అంత పెట్టి ఎవరు కొనలేరుండి
అంత ఫ్యూచర్ ఉన్నప్పుడు ఇంకా అంత రేడియా కూడా ఎక్కువే ఉంటది అనమాట
ఆ అవునండి ఎందుకంటే అవి కూడా లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కూడా తక్కువ కమ్మితే వాళ్ళ కారు ర ప్రేషన్ అన్ని తగ్గిపోతాయని చెప్పేసి ఆ లైక్ ఇంపోర్ట్ చఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయండి
ఆ బట్ మన ఇండియాలో అయితే ఎక్కువ కాస్ట్ ఉంటది అవే బయ బయట వేరే కంట్రీస్ నుంచి మనం తీసు అక్కడ తీసుకుని అక్కడ డ్రైవ్ చేయని ఎక్స్పోర్ట్ చఛార్జెస్ ఎక్కువ పడతాయి అన్నమాట అవును
ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చార్జెస్ ఇంపోర్ట్ అంటే మనం పంపించేదండి ఇంపోర్ట్ అంటే మనం తీసుకునేదాండి ఆ లేక్ ఇ ఇంపోర్ట్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయండి ఏదైనా ఇప్పుడు బయట నుంచి వస్తుందయంటే ఇంపోర్ట్ చార్జెస్ మనకు పడతాయి లైక్ టాక్సెస్ రూపంలో మన ఇండి మన ఇండియా టాక్స్స్ ఎక్కువ వేస్తుంది
ఉ అవునండి అవును అదే కాక మొబైల్ ఫోన్స్ కూడా అంతే అండి ఇప్పుడు ఆయాపిల్ ఫోన్స్ ఉంటాయి కదా మన యఎస్ఎల్ అయితే తక్కువ రేట్ కు వస్తుంది అదే ఇక్కడ మనం కొనాల
మీకు ఒక తెలుసా అండి మీకు డిజైన్ డిజైన్ కాలిఫోర్నియా లో అవుతుంది మ్యానుఫ్యాక్చర్ చైనా లో అవుతుంది తెలుసా అండి
అవునా అదిర్ నాక అంత తెలిదండడి వాటి గురించింతతే అంత ఐడియా లేదు
అవునండి యాక్చువల్ గా మన డిజైన్ అంటే మ్యాన్ మఫక్చరింగ్ కాస్ట్ అంటే ఇప్పుడు ఏదైనా బిల్డ్ చేయాలంటే పార్ట్స్ అన్ని ఒక దగ్గర దొరుకుతాయండి డిజైన్ కాలిఫోర్నియా లో అవుతుంది దాని యొక్క మనకి చార్జెస్ తగ్గించుకోవాలి ఫిట్టింగ్ చార్జెస్ తగ్గించుకోవాలంటే వాళ్ళ యొక్క ఇప్పుడు కంపెనీ ఏమైనా ఆలోచిస్తుందంటే మనకి డిజైనింగ్ గానీ ఇది ఆలోచిస్తుంది ఫిటింగ్ చార్జెస్ గురించి లేబర్ చార్జ్ అనేది ఇప్పుడు మనం బయట ఎక్కడైనా కంపెనీ లేకపోయినామ అంటే లేబర్ చార్జే ఎక్కువ పడుతుంది ఫ టింగ్ అంటే డిజైన్ చార్జ్ కన్నా లేబర్ చార్జె ఎక్కువ పడతాయి చైనా ఆ చైనాలో అట్లా ఎట్లా అంటే చైనాలో మనకి లేబర్ తక్కువ అండి లేబర్ తక్కువ మనకి అక్కడ డిజైన్ అక్కడ మనుఫ్యాక్చర్ చేసి
ఓకే అండి ఓకే అండి మీకు చాలా విషయాలు బాగా తెలుసు అన్నీ నాకు అర్థమయ్యలా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ కాన్వర్సేషన్ చాలా మంచిగా జరిగింది ఓకే అండి థ్యాంక్స్ బాయ్ అండి గుడ్ నైట్
ఓకే అండి థ్యాంక్ యూ మీరు కూడా బాగా మాట్లాడారండి
థ్యాంక్ యూ అండి థ్యాంక్ బ బాయ్ విష్ యూ ది సేమ్ అండి బాయ్ గుడ్ నైట్ కేర్
బాయ్ అండి
ఆ బాయండి